అ
హాయ్ అండి
హాయ్ బాగున్నారా
మ్మ్ బాగున్నాను అండి మీరు బాగున్నారా
మ్మ్ ఏం చేస్తున్నావ్
ఖాళీ అండి కూర్చున్నాను అలా
మ్ అవునా తిన్నారా
మ్మ్ తిన్నానండి
మ్మ్ ఏంటి స్పెషల్ మరి ఈరోజు
ఈ రోజు మాది బెండకాయి పులుసండీ
మ్మ్ మీరే చేసారా
లేదండి మా మమ్మీ చేసింది
అదే బెండకాయి పులసా అండి కు దప్పలామంటారు కదా అదా
పుల్సేనండి నార్మల్ గా సొరకాయ దప్పడం తిన్నారా
సోరుకై తడంద్ద దప్పడమంటతువకి ఏదా సొరకాయ దప్పడం
బిళ్ళకి